ఆ
చెప్పు
బాగున్నావనే
ఆ బాగున్ననే నువ్వు బాగున్నావా
ఆ ఏం చేస్తున్నావ్
ఏం లేదు కాలి ఊ పిల్లలు బాగున్నారనే
బాగున్నారు తర్ మా పిల్లలు బాగున్నారా
తిన్నావా అన్నం
మ్మ్ తిన్నా ఈరోజు మసీజ్ పండగ
ఈరోజ
ఆ
ఈరోజు తీజ ఆ చెప్పు ఆహా తీజు పండుగ ఎట్ల చేసుకుంటరు మీరు తీజు పండుగ
మ్మ్ వారితోటి వరినే దైవంగా భావిస్తాం
ఆ
ఆ పూజిస్తాం ఆ మట్టి తోటి అమ్మాయి అబ్బాయిని చేస్తాం ఆ మట్టితోటి అమ్మాయి అబ్బాయ్
నీకు తయారు జేయొత్తదా మరి
వస్తది లే నేనే తయారు చేస్తా
అంటే ఇట్ల బిగ్గు ఎట్లా అన్నట్టు మట్టితోటి ఇట్లా మనుషుల లెక్క తల రెండు చేతులు రెండు కాళ్ళు పెడతారా
తెమ్ అబ్బాయ్ అమ్మాయ్
బట్టలేత్తరా వ
ఆ వాళ్ళ చుట్టూ అమ్మాయిలు మాత్రమే ఆడతారు ఆడి ఎ లాస్ట్ కి తొక్కుతారు
వరిన్ తొక్కుతరా
వరిన్ కదా అమ్మాయి అబ్బాయి బొమ్మని వరినేమో వరినేమో అన్న వాళ్ళ జేబులో పెట్టాలి ఆ చెల్లెలు ఆడబిడ్డలు
ఆహా మట్టితోటే వెట్ ర
ఆ అమ్మాయ్ అబ్బాయినేమో మట్టితోని తయారు జేస్తారు.
ఆ వరికి గూడా కొంచం మ టుండదా కింద
ఆ అ
వరిని ఇట్ల నెత్తి మీద పట్టుకొని పోతారు కదా బతుకమ్మ టైపు
ది ఈవినింగ్ అమ్మాయి అబ్బాయిని చేస్తారు లాస్ట్ లో
ఆ
లాస్ట్లో అయినా మ్ వారిని బతుకమ్మ ఆడేటప్పుడు ముందు రోజయినా ముందు రోజు ఆడతారు ఎక్కువ అయితే ఆ ముందు రోజేమో అబ్బాయి అమ్మాయితోని ఆ మట్టితోటి చేసి వాళ్ళ చు చుట్టు కొద్దిసేపు ఆడి బతుకమ్మ లాగా లాస్ట్ తొక్కుతారు నెక్స్ట్ డే ఏమో బతుకమ్మ చేసుకుంటారు
ఉహు
ఆ
ఏ ఏం దేవుడు తీజ అంటే ఏం దేవుడి పేరేంటిది
దేవుని పేరుంటే ఏం లేదు వరినే దైవ అంటే ఫస్ట్ ఇప్పుడు వర్షాకాలంలో స్టార్ట్ అయిది ఫస్ట్ ఆ పడుగనే మాకైతే ఇక వానల్ పడాల లే పంటలు మంచిగా పండాలి అట్లా అనేసి ముందుగా చేసుకుంటాం దేవుడు అంటే ఎవరు ఉండరు వరినే దేవుడులా భావిస్తాం
ఎన్ని రోజులు ఉంటాది పండుగ
ఉంటది ఒక వారం
ఆ చుట్టాలొత్తారా బానే మంది మరి
వస్తారు బానే మందొస్తారు
అ ఇంకా ఏం ఏమి చేస్తారు పండుగకు
ఆ పడుకు ఇంకా ఏ లాస్ట్ లే లాస్ట్ డే అయిపోయినాంక యాటని కోసుకొని తినుడే
ఆహా
ఆ అదే మాకు పెద్ద పండగ
అవునా
ఇంకా ఏం లేదు
ఏం లేదా
మీరు మీరు మీరేమైనా చేస్తారా
మాకు తిజి పండుగ ఉన్నది
మీకు బతుకమ్మా దసరా బతుకమ్మా
ఆ
ఆ ఇంకా ఏం కర్రీ మరి
కారం
ఆ
ఎల్లిపాయ కారం
ఎల్లిపాయ కారం పిల్లల తింటారా
పిల్లలకి పెడతారా ఎవరన్న
వాళ్ళకేం వండినావు మరి
చికెన్
ఆహా నువ్వు తినవా మరి కారం తోనే తింటావా
ఆ
నువ్వు తినవా చికెన్
తింటా ఎందుకు తిన
నిన్న ఉగాది పండకి
ఒక్క నిమిషం లైన్ లో ఉండే అట్
హలో హలో బా బుతిడిచ బాబు హలో ఆ మాట్లాడే
ఆ ఏమంటాం ఉగాది పచ్చడి బత్ చాలు
బచ్చాలు చేసిన్నావా
ఆ
సరే బచ్చాలు
చేతుల తోటి
ఆహా అంటే దెంతోని చేస్తారు
పప్పు చక్కెర లేకపోతే బెల్లం
చేస్తున్నావా మరి
ఆ మీరు చేస్కోరానే
మా చసుకోలే
అంటే ఎప్పుడైనా ఏసుకుంటారా
చేసుకుంటాం కానీ ఇగ వీళ్ళతోటి వీలుగాలే
మీ అమ్మ చేయలేరా మరి
మా అమ్మ ఏం చేయదు మనం చేసిందే తింటది మా అమ్మకి ఏం మన్ తగా రాదు
నువ్ ట్రై చేసినావా మరి ఎప్పుడన్నా ఈ అప్పాలు
చేయలే పండుగ రోజు ఎట్లా చెయ్యాలో చెప్పచ్చు కదా మరి
ఏం లేదు గదేంది ఈ చెనగపప్పును మంచిగా మెత్తగ ఉడక పెట్టాలి
షెనగపప్పు
ఆ
ఉడకబెట్టాల
త్తం కందిపప్పు టైప్ మెత్తగా
ఆ ఉడకబెట్టినాంకా
అల్లా ఇప్పుడు కిళలకు కిల బెల్లం అందాజు ఏసుకోవాలే కిళ పప్పుకు పిల్ల కిల బెల్లం
అందులోనే ఉడుకుతదా బెల్లము
ఉడుకుడు గాదు అవి రొండు మిక్స్ గొట్టాలే అది ఉడ
ఆ అది ఉడుకినంకనా ట్లే జొప్పు ఒకవేళ యూట్యూబ్ లో నిన్నేవరైనా వంట జొప్పు తయారు చేయడం చెప్పమంటే అట్లనే చెప్తారా
అ రెండు కలిసి మిక్సీ వట్టి చపాతి పి ఇంది అయినా మెయ్ జె పిండి అయినా బియ్యం వినే నెవల ఇష్టం వాళ్ళది కొంతమంది పూరీల లెక్క చిన్నగా వేసుకుంటారు కొంతమంది చపాతి లెక్క వేసుకుంటారు
ఆ
ఈ మిక్సీ పట్టిన దాన్ని పూరీ లెక్కలు చేేసి అలా లోపల పెట్టి మళ్ళ పిండి తోటి గప్ చెప్పేషి పెనం మీద కాల్తే అయిపోతాది
ఆ అంతే
ఉమ్ కొంత మంది నూనె తో రాల్తే
మరి నువ్వు చేసింది అందరు కిచ్చినవా నువ్వే తిన్నావా
అందరికంటే కుంటరు ఆల్రెడీ
క్కలా
ఊ ఊ
ఉగాది పచ్చడి ఎట్లా చేస్ నువు చేసినవా
చేలా
మ్మ్ హు పసు బచ్చాలు అయితే చేసినాం పిల్లలు తిన్నారు
మా పిల్లలు దీన్నే తినలే ఒక బుక్వ కూడా తినలే మేమే పెద్దోళ్ళమే
ఆ పాపకు స్కూల్ కి పోయిందా
ఆ పెయింది
రోజు పంపిత్తన్నవా
నిన్న లేనే లేదు స్కూల్ ఇవ్వాలని మళ్ళీ రేపు ఉండది రేపు ముస్లింలది రంజాన్ పడుగ ఎల్లుండి సండే అ
అన్నా కి పోయిండా అక్క ఈరోజు
పోలే
ఆహ మేం తింటన్నాం మరి
అదే బక్ చెప్పాలే
అహా అన్నం తినలే ఇంకా
చిన్నా
అవును
నువ్వు తిన్నావా
బా తిన్నా బాబు ఏం చేస్తాండు
పడుకున్నాడు
ఆ ఆ మళ్ళీ ఎప్పుడు లేస్తాడ ఎన్
ఇప్పుడే వడుకున్నాడు
టూ అవర్స్ పండుకుంటాడ
ఊ చెప్పలేము
ఉ కూలర్ పెట్టుకుంటనవ పిల్లలకి పడిందా కూలర్ మా పిల్లలకి అలవాటు చేస్తన్న ఆ
మాకు పడతది పిల్లలకు
కూలర్ ఏమో బయట పెడితే మంచిదంట కదా ఇంట్లోనే పెట్టద్దు
దిన్ వేడి గాలి బయ్ బయటికి పోతే మనకి చల్లగత్తది పూలరు మాది ఇంట్లోనే ఉన్నది మరి బయటికి పంపడానికి లేదు
ఆ మేము బయటనే పెట్టానాం చల్ల వస్తంది ఏసి కం ఎండయ ఉంది
మరి అలా వాటర్ చెయాలె
రో వా ప పోసానం నల్లగ వస్తాయి కదా
ఆ
ఆ
ఇప్పుడు వెదర్ చల్ల చలగానే ఉన్నాది కదా వెదర్ చల్ల ఉన్నప్పుడు అయ్యాక జలుబు చేతాయి
చా లేదు బయటనే ఎక్కువ కూర్చుంటాం
ఇయ్యాల ఇంగ కట్ చెత్తను అనుమాట రేటింగ్ ఇచ్చి సబ్మిట్ చేయి
రేటింగ్ అంటే